హలో
హలో
హాయ్
హాయ్
ఏంజ
ఎ ఫేష్ చూస్తున్నారు మీరు ఏంచేస్తున్నారు
ఆ తోడి మాట్లాడుతు
అవునా మీ బ్యాక్గ్రౌండ్
అవునా ఉ ఇప్పుడు వస్తున్నాయా
ఆ వస్తాంది తిన్నరా అండి
ఆ తిన్నమా మీరు తిన్నారా
ఆ మేం తిన్నాం ఏం తిన్నారో
నేనూ ఊ టమాటా పచ్చడి ఆమ్లెట్ టు మ్ మీరు ఏం తిన్నారు
మేం చికెన్ బిర్యానీ తిన్నాం అయికా
ఎట్లా అయింది మరి పండుగ మీది
బాగా మంచిగా అయ్యింది మీది ఎట్లా అయింది పండుగ
మంచినే అయ్యింది
ఏం చేసినా పండుగ రోజు ఎటుఎల్లినా తిరగడానికి
ఎటూ పోలే నమాజ్కి పోయి వచ్చినాక సీదా పండుకున్నా ఒక్కటే
అవునా కుర్బానీ ఇయ్యాడానికి పోలేదా మి దోస్తులతో
దోస్తుల తోటి సాయంత్రం పోయినా
అవునా
మ్
ఇంకా చెప్పు ఆ
మీరిచ్చిర్ర ఆ కుర్బానీ
మేమివ్వం కుర్బానీ
ఆహా ఓకే నో ప్రాబ్లమ్ హమ్
ఇంకా మరీ ఇప్పుడు మధ్యాహ్నం తిన్నావా
అయిపోం ఏ ఇంకా తినలే పొద్దుగాలనే తిన్నా ఒకటిన్నర తర్వాత
అవునా కాలేజ్ కి పోలేదా
యా హాలిడేస్ ఉన్నాయ్
అవునా ఎన్ని ఎన్ని రోజులు హాలిడేస్
త్రీ డేస్ వరకి నేన్
ఆహా ఇ బ
ఊ ఆన్ని ఇవాటి లాస్ట్ రేపు సండే ఎట్లా అయినా దాన్ని కలపాలి
ఆహా
ఊ
ఎం
షాపింగ్ చేసారా మరి పండుగకి
ఎంటిది
షాపింగ్ చేసే రా
ఆ షాపింగ్ అయితే ఏం చెయలేందానప్పుడు చేసినాం కానీ, ఇప్పుడు చెయ్యలే. బక్రీద్ కి ఏం షాపింగ్ చేస్తరు మీరు చేసిండ్ర.
ఏం చేయలే రంజాన్ కూడాడ చేయలే ఈసరి కూడ చేయలే
ఎందుకు మారి
పట్టి గనే
నీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం
హ్మ్
నీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం. ఏ పండుగ అంటే ఇష్టం.
రంజాని
రంజానేనా ఎందుకు రంజాన్ అంత స్పెషల్
ఇంకా లాంగ్ టైమ్ ఉంటాయి వన్ మంత్ మళ్ళా ఇయర్ కి ఒకసారి వత్తాయి
ఆహా
ఇల అయ బాగ మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తే
అవునా
ఊ
ఉమ్ ఇంకా మరి
మీకు ఎం పని ల మణి వినాసేయి
నాకు ఇక రంజాన్ మోహరం రెండు అన్ని పండుగలు మంచిగానే జరుగుతాయి కానీ ఇక ఎక్కువ
ఎక్కువ అంటే
రంజానే మంచి ఉంటది నన్న ఒక నెలా ఉంటది
ఆ
మ్మ్ ఇంకొక పొద్దులు ఉంటారు
ఆ
ఇంకా రోజులు ఒక పొద్దులో మంచిగా సాయంత్రం న్యూ న్యూ ఇయర్ రెసిపీస్
మ్మ్ ఆ మ్మ్ ఇంకా ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి
ఆ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి తినడానికి బాగుంటయి ఇంట్ల అన్నుంటై
హలీం హలీంచేసిర మీరు ఒక్కసారైనా
మేము ఇంట్లో చెయ్యం గాని బయట నుంచి తెప్పించుకుంటాం
తెప్పించుకుంటార
మీరు చేస్తారా ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు
మామమ్మీ వాళ్ళు వేస్తారు అప్పుడప్పుడు
ఆహా
హ్మ
తింటాం మరి మమ్మీ వాళ్ళు చేస్తే
ఆ ఎక్కువ అంటే మది ఇట్లోని తీస్తా రోజా అంటే
ఆ
హ్మ ఇగ తినగా మలుగుతే కొ
అవునా మీ ఇంట్లో అందరు ఏం చేస్తాం
మ్మ్
మీ ఇంట్లో అందరుూ ఏం చేస్తుంరు
ఏం చేస్తారు అంటే నేను బయట వచ్చినా మమ్మీ వాళ్ళు ఏం మమ్మీ కుకింగ్ చేస్తా
అవునా ఈ టైం ఆహా
ఆ
ఏ టమ్ చేస్తాంది కుకింగ్
ఇగ అలా అలా విండి వొండి ఇగా అలవాడైయిపోయినది
అవునా మీ డాడీ వచ్చిండ్రా వుర్ నుంచి
ఆహా రాలే
మ్మ్ హ్మ్
రేపో ఎల్లుండో వస్తాడు అని పని ఉండే కొంచెం ఆడ హ
ఉంటారా మర వచ్చినాక
ఉంటారు మూడు నాలుగు రోజులు ఉంటారు
ఆహా ఏం కావాలి చెప్పాలి మీరే మరి ఏం విషయాలు మరి బక్రీద్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు
సెలబ్రిటీ అయితే మంచిగానేయండి
ఆ
హ్మ
ఇంకా కబబులు వేసిరా మీ ఇంట్లో
ఆ వేసిరు మీ ఇంట్లా
ఇప్పుడే ఇస్తాన్నాం మేము
ఇప్పుడే వేస్తారా
మీకు ఇష్టంమా కావాబ్ ళంటే
నాకాతే ఫుల్ ఇష్టం
ఆ అవునా
కాకర్ కాయ కూర కూడా ఫుల్ ఇష్టం
అవునా అరే నాకు ఫ్రై అంటే బాగా ఇష్టం
కాకర్కాయన
ఆ
తన్నా మరి ఎ ఇక్కడనా
అదే మా ఇంట్లో అయితే అదే నేనైతే అదే తెప్పించుకుంటా కూరగాయాలు ఎక్కువ
మ్మ్ హ్మ్ అదయ ఇంకోటి ఏంటి అంటే చూసారా మీరు గయ చిన్నగా ఉంటే కకోడాయి వంటరు
అది కూడా బాగుంటది
ఆ
అదే ఇష్టమ్మా నీకు
అన్నీ ఏంటంటాయిగా ఏమి ఉంటేది కొటుడే అంతా
వెట్టటిలి రట్టైనా వెళ్ిందా లేదా మరి
హాలిడేస్ ఎక్కడిది హాలిడేస్ లేవు ఈ మూడు రోజులు ఉంటే ఈడ పండుగ ఉన్నాయని ఈడ ఆగిన
ఆహా
మ్మ్
అయ్యో ఎండలా కూడా కాాలేజ్కి పోవుడేనా
పోవుడే
అయ్యో ఎండ కొడతలేద అక్కడ ఎక్కువ
ఆ
ఎండ లేద అక్కడ ఎక్కువ
ఉన్నయి కానీ హాలిడేస్ ఇంకా ఇవ్వలే నా సెకండ్ ఇయర్ అయిపోతే ఇక
ఆహా సెకండ్ ఇయర్ ఇంకా ఎన్ని రోజులు ఉంది నీది
టూ మంత్స్
ఆా
హ
రెండు నెలల తర్వాత నువ్వు ఫ్రీ అయిపోయితావు
హ
ఇంకా మరి మీ మమ్మీ ఇప్పుడు వండుతాంది ఇగ మీరు తినాలా ఇప్పుడు తినలేదా మధ్యాహ్నంది
తినలేదు ఏ ఇప్పుడు నలుగు నాలు తరవాతా నింతమా ఉండది
సరే అంత సాయంత్రం పూట ఎందుకు తింటావు
అలవాటు అయిపోయింది ఇయ్యాల లెట్ అయిపోయేది ఇంకా
ఆా
హ
ఇగ డైలీ అట్లనేనా
అ లేదు లేదు లేదు అప్పుడప్పుడు ఏ ప దిగ లేట్ ఏ మ నాలుగు లోపల తింటాం మధ్యాహ్నం
అవునా మరి ఈ మీ చుట్టల వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా పండుగ కలవడానికి
గి ఎండల ఎడికి పోతారాలు
అయ్యో ఎండ ఉంటే ఎట్లా మరి ఎండలో కాలేజ్ కి ఎట్లా పోతానో అట్లనే పోవాలి
ఇంకా అంటే అటెండెన్స్ ఉంటాయి
హ
ఏడ అంటే ఏముంది అడ ఏం లేరు వాలే ఎస్తారు వాళ్ళే పోతారు మళ్ళా ఎందుకు మనం పరేషాన్ చేయల్లే వాళ్ళను
ఆహా మరి వచ్చి ర మీంటికి ఎవరైనా చుట్టాలు కడవ కలవడానికి
ఇప్పటిదాక అయితే ఎవరు రాలే ఇంటి పక్కా వాళ్ళు వచిర్రు అంతే చుట్టలయితే ఎవ్వలు రాలె
అవునా
హుమ్
ఇక అందరి ఇంటికి కుర్బానీ వస్తది ఇగ కుర్బానీ వస్తదని రాలేదు కావచ్చు
హుమ్
ఇంక చెప్పండి ఏం విషయాలు
ఇంకా హుమ్ ఇప్పుడు ఏం తిన్నారు
మేము బిర్యానీ తిన్నాము ఇప్పుడూ సాయంత్రం ఏం వండ్ తది మా పెద్దమ్మ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను
హుమ్
ఉ
మీ అమ్మా ఎక్కడ ఉంది
మా అమ్మాయి ఇంట్లుంటది
హుమ్ మీ డాడీ ఏం పన్ చెత్తడు
మ డాడ్ ఆ పనే చేస్తడు
ఏం పన్
మా డాడీ కార్ నడుపుతాడు కార్
ఆహా
అ
పెళ్ళి అయిపోయిందా మీది
నాది పెళ్ళి కాలేద్ ఇంక మా పెళ్లిఅయితే ఆన్ ద వే లో ఉన్ డి
ఆ ఓకే
హుమ్ ఆన్ ద వే లో ఉందండీ మీరు రార పెళ్ళికి
దావతైతే చూద్దాం అప్పుడ ఇగ ఎండాకాలం ఎట్లా ఉంటది
అవునా ధావత్ ఇ ఎండాకాలంలా ఇక్కడ ఎండ కొడుతది అక్కడ చలీ ఏస్తది ఎండాకాలం ఇంకా చలి కాలం రెండు ఉంటాయ్ అప్పుడు
ఆ ఎక్కువ నీళ్లు బడవా బా బడ్ సద్లా
బర్సాద్లా ఏమో అడగ ఆ పైక్ ఎల్లి అడి చెప్త వర్షాకాలం ఇప్పుడు నీకెండ గొడుతు త్ లేదా ఎక్కువ అప్పుడు వర్షప్ కాలంలో కూడా వర్షం ఎక్కువనే పడుతది కావచ్చు
ఇప్పుడు రెండు రోజులు పోతే ఈగయన్ మ్మ్ వర్షాకాలం
ఇప్పుడు ఈ ఎండాకాలం జూన్ సెవెన్ థర్టీన్త్ వారికి ఉంది ఎండలు
ఆహా
మ్మ్ ఇగ ఎండ బాగా కొడుతంది వర్షం అయితే రాలే మీ సైడ్ వచ్చిందా వర్షం
ఆ వచ్చింది పండుగ రోజు ఆ వచ్చింది మీ సైడ్
మా సైడ్ వచ్చింది మస్తు గాలి వర్షం వచ్చింది
సరే మళ్ళ తర్వాత కాల్ చెత్త
సరే